హలో
ఆ హలో ఏం చేస్తున్నావ్
ఆ నేన్ ఇప్పుడే సినిమా చూసానన్ మాట
ఏం సినిమా
ఏం సినిమా అంటే కపుల్ ఫ్రెండ్లీ అనే సినిమా చూసాను, చానా బాగుంది నువ్ చూసావా.
ఆ లేదు ఇంకా చూడలేదు
అయితే దాని గురించి చెప్తాను చూడు
ఆ నేను క్వశ్చన్ అడుగుతాను నువ్వు ఆన్సర్ చెప్తావా
ఆ చెప్తాను దానిలో హీరో హీరోయిన్ ఉంటారు హీరో వచ్చేసి మిడిల్ క్లాస్ అనమాట మామూలు ఇంకా బీటెక్ అయిపోయి ఇంకా జాబు దొరకకోకుండా ఇం ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాడు వేరే ఊరిలో
ఆహా
ఆ ఇంకప్పుడు హీరోయిన్ వస్తుందన్నమాట
ఆ
ఇంకా హీరోయిన్ వచ్చేసి మామూలు వాడు బండి నడుపుతా అంటాడు ఓలా అలాగా మామూలుగా ర్యాపిడో వస్తుంది కదా
అవునవును
ఇంకాఅలాగా ఆమె ఎక్కుతుందన్నమాట ఇంకాఅ లాగా ఆమెకు ఇది ఉండడానికి చోటు లేక అంటే ఆమె కూడ రిచ్చే
ఒకే
ఇంకా మామూలు వాళ్ళ ఇంట్లో పరిస్థితుల వల్ల ఆమె వాడునును ఆమె ఒక ఇంట్లో ఉండాల్సి వస్తుందన్నమాట
ఆ
అప్పుడు ఇంట్లో ఉండాల్సి వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు అట్లే మం మంచిగా ఆమె హెల్ప్ చేస్తూ ఉంటుంది వాడికి జాబు ఒక మంచి రావడం కోసం అలాగా వాడు బాగా సెటిల్ అయిపోతాడన్న మాట
ఆ హీరోయిన్ చాలా మంచిది అనుకుంట
ఆ ఆమె చాలా మంచిదన్నమాట ఇంకా వాళ్ళిద్దరూ ఇంకా స్నేహం ప్రేమగా మారుతుందన్నమాట అలా ఆ అలా ఇంగా మాట్లా అదే ఇంగా మాములు వాళ్ళు బాగా ఉంటారు, అలాగా కొన్ని రోజులు ఇంగ మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఈ విషయం చెప్తారన్మాట మేము పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాం అని,
ఆ
అప్పుడు హీరో వాళ్ళ అమ్మా నాన్నలు ఒప్పుకుంటారు. హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్నలు ఒప్పుకోరన్మాట ఎప్పుడు ఆమెను అదే వేరే వాళ్ళతో పెళ్లి చేసుకో పెళ్ళి చేసుకో అంటే అప్పుడు ఆమె కళ్ళు తిరిగి పడిపోతుంది.
ఆ
కళ్ళు తిరిగి పడిపో పోతుంది ఇంకా ఆమెకు ఒక జబ్బు అని చెప్పిండాన్నమాట
అయ్యో
ఎక్కువ టెన్షన్ ఆమె పడడం వల్ల ఇట్లా ఆమెకు ఒక మతి మరుపు వచ్చింటుందన్నమాట కొన్ని రోజులయితే అందరినీ మర్చిపోతుంది అన్నట్ల
ఆహా
మ్మ్ ఇది వినగానే హీరో చానా బాధపడుతాడు, మ్మ్ అందుకనేసి ఉన్నన్ని రోజులన్నా ఆమేతో బాగా ఉందామనేసి హాస్పిటల్ నుంచి పిలుచుకుపోతాడా బయటికి ఇంగ అక్కడంతా నీకు కేేరళా తెల్స్, చ
ఆ కేరళ తెల్చు
ఆ అక్కడ పడువులు ఉంటాయి చూడు మంచిగా
అవును
ఇంకా అలాగా హీరోయిన్ని పడవలో అంతా మంచిగ చూసుకుంటాడు అనమాట అప్పుడు
ఓకే
ఊమ్ ఇంగ ఆ తర్వాత తొ చ్చేసి ఇంకా హాస్పిటల్కి ఒస్తాని హీరోయిన్ వాళ్ల నాన్న తిడతాడనమాట అదే మా అమ్మాయిని ఎక్కడికి పిలిచకపోయినావనేసి అప్పుడు ఆ ఆమె వచ్చేసి ఇంగ ఎక్కడికి పిలుచుకుపోలేదులే నన్ను బా చూసుకున్నారని చెప్పితే ఊరికే అయిపోతాడు హీరోయిన్ వల నానా
ఓకే
ఊమ్ మళ్ళీ ఇంకా కొన్ని రోజుల్కి ఆమె అందరినీ మర్చిపోతుందనమాట
ఆ ఏదో డిసీజ్ ఉందన్నావు గదా
ఆ డిసీస్ ఉంది ఇంకా అందుకనేసి ఆమె కొన్ని రోజులకి చనిపోతుంది హ్హ్
అవునా
ఆ చనిపోతుంది ఆ డిసీజ్ వల్ల అప్పుడు చన బాదేస్తుంది అన్నమాట
అవును ఇలాంటివి వెడితే సినిమాలు
ఆ ఇట్ ఐతయి అవును నేను ఏమన్నా మర్చిపోతే మళ్ళీ ఇంగ కొ ఆ కొ త్తగా ప్రేమిస్తాడమో అను కొనిండి కాకపోతే ఆ డిసీజ్ వల్ల ఆమె చనిపోతుంది అందుకు హీరో చెప్ తాడు ఉన్నన్ని రోజులు ఎప్పుడు ఉంటామో పోతామో తెలీదు అందుకే మనం అందరినీ కేర్ఫుల్గా హ్యాండ్ చేయాల అంటాడు.
అవును
ఊమ్ ఈసారి నువ్వు కూడా చూడు మూవీ అది
ప్పకుండా జూస్తాను
ఉమ్ నువ్వు ఏవియో ఐన చూసావా
ఆ నేను ఈ మధ్య దేవరా చూసాను
దేవరా అవును బాగుంది గదా అది అస్సలు దాని గురించి మళ్ళీ చెప్తావా చూలే నేను
ఆ నువ్వు క్వశ్చన్లు అడుగు నేను చెప్తా ఉంటాను
అవునా దాంతో ఎన్టీఆర్ కదా నటించిండేవి
అవును ఎన్టీఆర్ అంటే డబుల్ యాక్షన్ అనమాట ఇద్దరు ఉంటారు ఎన్టీఆర్లు
అవునా
ఫాదర్ అండ్ సన్ బాండింగు
ఫదర్ అండ్ సన్ బాడింగా ఉమ్ నాంతో ఎవరు మంచోళ్ళు ఫాదరా కొడుక
అంటే ట్విస్ట్ ఏంటంటే లాస్ట్లో
ఊమ్
ఫాదర్ చనిపోతారనమాట ఎన్టీఆరు
అవునా
తర్వాత ఇంకా ఎన్ టి ఆరు చూసుకుంటారు ఫ్యామిలీని
అవునా ఓ అది నేను ట్రైలర్ లో చూశాను ఎన్ టి ఆర్ ఇట్లా ఏదో ఫైటింగ్ చేస్తే ఇట్లా మూన్ ఫుల్ మూన్ ఐతుంది క
ఆ అవునా అదే సముద్రం ఒడ్డున ఫై టింగ్ జరిగిద్దన్నమాట అది ఎన్ టి ఆర్ ని చంపేయాలని చూస్తారు ఎందుకంటే అద్ తెలుసు కదా అది ఆ సముద్రం నుంచి అదే క డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని ట్రా ట్రావెల్ చేస్తా ఉంటారు అవి మంచిది కాదని చెప్పిన
ఆ
ఆ కత్తులు అయన్నీ సము ముద్రం ద్వారా ఎళ్తా ఉంటాయి అనమాట వేరే దేశానికి
ఓకే హా
ఇంకా ఎన్ టి ఆర్ ఈ పనులు చెయొద్దు అని చెప్తాడు వాళ్ళ వరకు అదే అనమా ట ఏమనా దుండగులు వస్తే అవి జాగ్రత్తగా జేర్చటం
ఓ
ఇంకా ఎన్ టి ఆర్ ని చంపేద్దాం అని చూస్తారు ఎన్ టి ఆర్ అందరినీ చంపేసి
హు
ఆ తను కూడా చనిపోయినా చూపిస్తారు సెకండ్ పార్ట్ లో ఉంటదనమాట స్టోరీ
అవునా అయితే నేను తప్పకుండా చూస్ క ట్రైలర్ చూసింది గానీ ఇంకా నువ్వు చెప్తా అంటే నాకు చూడాలనే ఆసక్తి పెరుగుతా ఉంది
చాలా ఎమోషనల్ మూవీ నువ్వు కూడా తప్పకుండా చూడాలి
ఆ చూస్తా మ్మ్ ఇంకా నువ్వు పుష్ప చూసావా
ఆ పుష్ప పార్ట్ వన్ పార్ట్ టూ చూసాను
ఓ రెండు కూడా చూసా వ నేను ఒకటి చూసినాను అన్నమాట రెండో దాంతో ఏం అయితుంది
ఆ పుష్పా కి మ్యారేజ్ అయిది కదా
అవునులే లాస్ట్ లో మ్యారేజ్ అయినట్లు చూపిస్తారులే ఆ రెండో దాంతో ఇంకా వాళ్ళకి పెళ్ళయిపోయి బాగుంటారా
ఆ చాలా రిచ్ అయిపోతారు అనమాట అదే ఆ ఎర్రచందనం అంతా
ఆ
ఆ అమ్మేస్తూ చాలా రిచ్ అయిపోతారు ఇంకా వాళ్ళ అన్నయ్య ఉండ టాడు కదా
ఆ వాళ్ళన్నాయ్యారు ఓకే ఓకే స్టెప్ ఫాదర్ కొడుకు
ఆ వాళ్ళు కూడా కలిసిపోతారు అనమాట పుష్ప చాలా హెల్ప్ చేస్త స్తాడు వాళ్ళకి ఆ వాళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే పుష్ప నే వెళ్ళి ఆ ఫైటింగ్ చేసి తీసుకు క్కొస్తారనమాట
అవునా దాంట్లో బాబాయి బాబాయి అనే అంటా అంటుంది ఇక్క ఫస్ట్ దాంతో ఆమైన
ఆమెనే కిడ్నాప్ చేస్తే పుష్ప డబ్బులిచ్చి వాళ్ళకి ఫైటింగ్ చేసి తీసుకొస్తారనమాట
అవునా మ్మ్ దాంతో పాటలు బాగుంటాయా
చాలా బాగుంటాయి
ఫస్ట్ అయితే ఎగిన బలి ఉంటుంది కదా అసలు ఫస్ట్ పాటు కూడా
అవును స్పెషల్ సాంగ్ ఏమో సమంత చేసింది ఫస్ట్ పార్ట్ లో
ఫస్ట్ పాట్లు సెకండ్ దాంతో ఎవరు చేస్తారు అట్లా
శ్రీలీలా
ఆమె ఆమె బలే జ చేస్త చెయ్యదు అస్సలు డ్యాన్సులు
అవును
మ్మ్ రష్మిక బాగుందా దాంతో
ఆ రష్మికా
దాంతో సామి సామి అంటంటుంది ఫస్ట్ దాంతో సెకండ్ దాన్ ఏమంటాంటుంది
ఆ సేమ్ డైలాగు కానీ రష్మిక వల్లే పార్ట్ టు వచ్చిందనమాట
అవునా ఆ
తో ఫోటో కావాలనిద్దనమాట
ఆఆ
అల్లు అర్జున్ తో అల్లు అర్జున్ని
అవున్లే
ఆ సీఎం ఏమో ఇవ్వనంటాడు అక్కడ ఫోటో అంటే పుష్ బ మంచి చేయట్లేదు ఎర్రచందనం కదా దొంగ అని ఫోటో ఇవ్వనంటాడు ఇంక అందుకనే సీఎం ని మార్చ అనుకుంటాడు
వామ్మో ఆ సినిమా అట్లుంది ఏమి
చాలా ట్విస్ట్
ఓ అదే చూడాలి నేను తప్పకుండా
ఆ
మ్మ్
రావు రమేష్ ని ఇంకా సీ ఎం ని చేస్తాడనమాట ఆ ఎందుకంటే ఫోటో ఇస్తానంటాడు సిఎం అయితే
అవునండి అయితే చూస్త సరి మూవీ సరే మరి ఉంటాను
ఆ బాయ్
ఆ బాయ్